హలో! రోష్నీ.
ఉమ్మ్.
ఇది నాదిరా.
వచ్చింద? కాలా? ఆ హా నా దానికి ఇంకా ఏం చూపించట్లే, ఓకే.
సరే మల్లె వాడుకూడా కొంచెం లేట్ ఆగి వచ్చింది. నేను మళ్ళీ ఆపినరి. రిఫ్రెష్ చేసినా ఇప్పుడు కాల్ నీ నెంబర్ కి నొక్కితే వచ్చింది కాల్. ఇది నా ఫస్ట్ కాల్ ఇప్పుడు.
ఆహ్
ఆహ్ ఆవిడనేమనింది. ఆహ్ అవును ఏవనింది శ్రావణి.
అవునా ఆమె చెయ్యాలి రివ్యూ మీకు రివ్యూ పట్టుకుంటాదా. ఇప్పుడు కానీ మీరు చేసి. పోతే రివ్యూ చేసుకోవాలి మళాంట. ఆమె చెయదు మేమే చేసుకోవాలి శేశి. ఆహ్ అంతటి అయిపోయినాయి అంట అది ఎవరికి కాదేమో మేడం అంటూ. అంటే అయిన అందరితో మీకేంటి కంపారిజన్ ఉంటుంది ఆహ్ అదే నేను మాట్లాడతాను.
నన్ను అడిగే వాడులేడు. చెప్పేవాడు లేడు హ.
మీరు ఏం పాతే.
ఉమ్.
అలాంటప్పుడు ఆమెనే చేసుకోవచ్చు కదా.
ఎట్లాగో అట చేసి ఇచ్చేయండ్రిరా అది మల్లి అంటే‌ ఇప్ప ఇప్పట్లో అస్సలు అవ్వదు అంటే ఆహ్ మళ్ళీ రివర్స్ ఇచ్ చేస్తుంది ఆప్. మళ్ళీ సుప్రజ వాళ్లది ఏమైంది. ఇది సా. ఆహ్ వాళ్ళు అన్ని. కరెక్షన్ చేసేసి పంపిస్తే సారు అప్ప్ పూజ చేస్తే. ఫేక్ అని చూపించిందంట ఆహ్ అంట్. హే ‌‌మీ డాడ్. అంతా ఫేక్ అని చూపించిందంట హ. అది సార్ చెప్తే ఫీల్ అయి సార్ వీళ్ళ చెప్తే ఫీల్ అయితడని. చెప్పలేదంట మళ్ళ తర్వాత చెప్పినాడంట. డాటా.
అయితే మా డాటా ఫేకె ఇంకా ఫేక్ నింప్.
మీ డాక్టర్ అన్న పగమా ఏడిర్ల రా మా ఏడార్లు అయితే అసలు తీసుకని కూడా తీసుకు గాదె మరి మేము అదే నవ్వుకున్నాం పె ఏమో తెలీయదు కాగాని అంటే వాళ్ళకి తెలుస్తా కదా అక్యూరేట్ గా ఇట్లుంటే ఇ లుంటాయి అనే కండిషన్స్ మనం ముందు వెనక చూసుకోకుండా ఎట్టబడితే అటు పెట్టింటాం సో నార్మల్గా చేస్తేనే అది తీసుకోడానికి టైం పడుతుంది అట్లాంటి మనం ఫేక్ చేసినాం ప్రాజెక్టులలో
ఆ మచ్చ తగ్గుతా కొద్ది చేసి
ఆ సో మళ్ళీ వాళ్ళకి రివర్స్ సార్ ఇచ్చి మళ్ళా నీట్గా చేయండ అనేసి అన్నాడంట ఎత్తిపోయిందల్లి ప్రాజెక్ట్ మాది ఇంకా మాకు హంస కాబట్టి ఎవరు అడగడానికి లేదు సారే అంటున్నాడు చేసుకోండి అన్నాడు అట్లీస్ట్ లహరి వాళకన్నా ప్రమోద్ పట్టించుకుంటున్నాడు మాకు అసలు ఆయన అసలు ఫోనే చేయటలే
మా టైటిల్ అయితే ఘోరం మీదైనా కొంచెం బాగుంది
హు మాకు అట్లీస్ట్ రెజ్యూమ్ లోకి ఉపయోగపడుతుందిరా ఇన్ కేస్ మేము పివి సైడ్ మా మా నలుగురులో ఎవరైనా పివిఐ చేయాలినుకుంటే ఆ మేము పబ్లిష్ చేసింది కూడా ఏడియర్ రిలేటెడే ప్రాజెక్ట్ చేసింది కూడా ఏడియర్ రిలేటెడే ఆ ఇంక ఏదైనా పివి కోర్స్ ఎవరైనా చేసినార అనుకో ఇంకా సర్టిఫికేట్ ఉంది అనుకో చ్చితంగా పీవకి రెజంముస్ట్రాంగ్ గా ఉంట ఉంటది హు అప్లై చేసినా నేను పరేగ్జల్ లో అప్లై చేసుకుంటా ఏమో చేసుకోరా ఫామ్ కా విజిలెన్స్ దా లింక్ కావాలంటే పెడతా
హా ఓకే శశి చూస్తా
హు ఎవరి కి చెప్పలేం సుదర్శన్ కి చెప్పిన వాడు చేసుకుంట అన్నాడు ఇంకా నీకు చెప్త
మీకైతే యూజ్ అవుతుంది కా గా మీ రీసెర్చ్
మా మాది పబ్లిషు చేసలా రివ్యూది
ఆ రివ్యూ ఆర్టికల్ మీ దాన్ని మీనే చేసింది
దాని మీద రివ్యూ ఆర్టికల్ మన ప్రాజెక్టుల పైన కదా రివ్యూ చేసి
మేము డిఫరెంట్ చేసాములే అంటే కొంచెం అలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్
ది అలాంటిది కొంచెం వేరు కానీ అది ఏడియాస్ రిలేటెడ్
ఓ
ఆ మేము ప్రాజెక్ట్ కూడా ఏడియర్స్ దే ఇంకంతా పాాముగా విజిలెన్సే ఉంది
అంటే కాలేజ్ కి కాలేజ్ లో నేర్పిస్తామన్నా చూడు అదేనా
ఆ
కాలేజ్ లో ఫామ్ కు విజిలెన్స్ నేర్పిస్తానుజుడు అదే నా అంటున్నా నువ్వు చెప్పే లిజర్
పేద
ఆ
నేను నేను మా అంటే నేను మా ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారా
నువ్వు లింక్ పెడతా చేసుకో అన్నావ్ కదా
ఆ లింక్ ప్యారాక్సల్ అనేది కంపెనీ పర్మ ఫార్మాసిటికల్ కంపెనీ కంపెనీస్ ఉంటాయి కదరా జాబ్స్ హు రిలీషిస్ ఇది నేను మనదాని గురించి మాట్లాడట్లే
ఓఓకే
జాబ్ గురించి మాట్లాడుతున్నా పార ఎక్సల్ అనేది మంచి కంపెనీ అది హ్మ్ అవి వదులిన్నాడు ఇది ఏమో వస్తారా అని లేదాట్లేదురుకు అప్లై చేసుకోని నీట్గా చేయరా వన్ అండ్ హాఫ్ పేజీలో రెజ్యూమ్ చేసేసి కొంచెం చార్జిపిటికి ఏటీఎస్ ఏటిఎస్ స్కోర్ కూడా చెక్ చేయి ఎయిటీ వచ్చేటట్టు పెట్టు ఎయిటీ వస్తే నీకు షార్ట్ లిస్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏటీఎస్ బాగా అది యూజ్ చార్జిపిటీ రెజూమ్ చేస్ చిందంస్తా తెలుసా చాటిపట్కి అప్లోడ్ చేసేస నా ఏస్ నా రెజూమ్ ఏఎస్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేయమని చెప్పు అది చెక్ చేసిన తర్వాత సిక్స్టీ లో సిక్స్టీ ఎయిట్ అట్లా చూపించింది అనుకో షార్ట్ లిస్ట్ చవ్వదు
ఓకే ఎయిటీలో ఉండాలి
అది మళ్ళీ ఏం చేస్తది తెలుసా చార్జిపిట్ నీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేస్తుది నువ్వు ఇక్క ఇక్కడ ఇలాంటి వర్స్ యూజ్ చేస్తున్నావు సో నీకు రికగ్నైజ్ కాదు ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఈ వర్డ్స్ యూజ్ చేయ అని చెప్పేసి అదే నీకు హెల్ప్ చేస్తుది
ఓకే
నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే రెస్యూమ్ లో ఉండే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి మళ్ళలీ చార్జిపీకి ఇచ్చిన అనుకో స్కోర్ ఇస్తంది అప్పుడు ఎయి ఎయిటీ అబవ్ చూపించింది అనుకో ఇంకా నువ్వు రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు ఏ ఏ వాటికైనా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి నీకు అప్లోడ్ చేయనికి అ షార్ట్ లిస్ట్ అవ్వడానికి
చూస్తా అతే ఎన్ని రోజులు ఉంది అది
ఏమరా నేను కూడా చూడలేదు ఏమో రచ్చి పెడితే చూ చేససి రాయి ఏమో నాకు తెలీదు మాకు మా గ్రూప్ లో పెట్టినార అంటే నేను కోర్స్ తీసుకున్నా చూడు
ఆ
వా ఆయన పెట్టాడు మాకు
ఓకే
హ్మ్
అయితే చూస్తా ఒకసారి
వీళ్ళందరూ మన వాళ్ళు ఎట్రా అంటే కోర్స్ తీసుకుంటే అంటే ప్లేస్మెంట్ కావాలండ కద అ అర్ం కాల మన కాల లో చదినే మన కాల అ ప్లేస్మె ప్రొవై చేయవ అమౌంట్ ఇక్కడ వీళ్లు ప్లే చేస్తే వీళ్ళ ఎట్లా ఇస్తారా నాకు అది అర్థం కాలదు వీళ్ళందరూ అదే అంటున్నారు ప్లేస్మెంట్ కావాలా ప్లేమెట్ ప్లేస్మెంట్
ఎంత ఎంత తీసుకున్నారు శశి
నైన్ థర్టీ థౌజండ్ కట్నారా థర్టీ థౌజండ్ కాదు ట్వంటీ ఎయిట్ ౌండ్ అను ట్ంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అ ట్ంటీ ఎయిట్ ౌసండ్ అ
బా చెప్పారా
ఆ చెప్తున్నాడు క్లినికల్ రీసెర్చ్ అయిపోయింది అయితుతుంది ఇంకా సీడియం స్టార్ట్ చేసేసన్నాడు నా ఫైవ్ ఉన్నాయిన్ నావి చెప్తున్నాడుంటే ఇంకా మరీ అంత డెప్త్గా ఏం లేదు ఏమైతే అవసరమో అవి మాత్రమే బేసిక్స్ చెప్తున్నారు ప్రతి దాంట్లో అన్ని ఇంటర్ లింక్డ్ అయి ఉన్నాయి నేను ఎందుకు జాయిన్ అయినా అంటే సర్టిఫికెట్ వస్తుంది రా మెయిన్
సిఆర్ సిపి పిడిఎమ్
సిడిఎం సిడిఎం సిఆర్ పిబి మెడికల్ కోడింగ్ రెగ క్లట్రా ఫైల్స్ హ్మ్ నేను ఎందుకంటే ఫస్ట్ ఇది పిజీ డిప్లొమా కోర్స్ అనమాట డైరెక్టర్ ఎూమ్ లో పిజీ డిప్లొమా కోర్స్ అని పెట్టుకోవచ్చు ఇంకా షార్ట్ లిస్ట్ వా చెప్తాడనమాట అంటే రెజూమ్ ఈ మరిగా ఉండాలి అది ఇది అని ఇంకా వీళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు బయట వాడిని ఎవడినో తెలియని వాని తీసుకునే దానికన్నా మన వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఓకే ఈ పలానా కోచింగ్ వాళ్ళని తీసుకున్నాంలే వీళ్ళు చె కదా అనేసి వాళ్ళు కొంచెం కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అలా అంతే హ్మ్ అందుకు నేను వాడు మనకి జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా హెల్ప్ ఫుల్ అయితే చేస్తాడు కదా అనేసి ఆ ఉద్దేశంతో తీసుకున్నా అ
మంచిదా లే
హ్మ్
ఎన్ని రోజులు అయింది శశి తీసుకొని కోర్స్
ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందిరా ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా మే కి అయిపోతుంది మనకి మన కోర్స్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే అయిపోతుంది ఆ రెండు ఓకేసారి ఒకసారిఅయిపోతాయి అన్ని క్కని తీసుకున్నా
మూడు తీసుకున్నావు కదా సుప్పు కూడా మూడేమో తీసుకున్నా
నవ్వి ఫైవ్ క కనెక్టెడ్ రా నా ఫైవ్ మోడ్యూల్స్ నవి సుప్రజ వచ్చేసి త్వో ఫిఫ్టీన్ ది
మరి లహరిీ నా ఫైవ్ త్రీ తీసుకుంది
లహరిీ గుర్తు చేసిందా
ఆ నిక్కీ కూడా
నికీ సాస్ అనిందిే
ఓకే
నీకు తెలీదు సంయుక్త మానస ఎప్పుడో స్టార్ట్ చేసినారు వాటిని సిక్స్ మంత్స్లు ఇస్తున్నారు వాళ్ళు ఆ హైలైట్ ఏందండి మీ మి ఫ్రెండ్ మానస సాస్ తీసుకెపోయింది
ఈజీగా ఉందా అంటే వాళ్ళకేవ చె చెప్పారు
ఏమో అంటే సంయుక్త తీసుకయినప్పుడు ఆ పిల్లని చూసి పిల్లని తీసుకెయిిందంట వేరే దాంట్లో హలో
ఓకే అర్ధమేందలే
ఆ సిక్స్ మంత్స్ తీసిపోయింద అనేసి అన్నారు
బాగా చెప్పారమ్మా అంటే మనీ కూడా సేమ్ అన్ని
ఏమోన మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు తీసుకున్న టూ మంత్ కి చెప్పారు మొన్న చెప్పారు మనకు లాస్ట్ మంత్ లో ఉన్న కూడా చెప్పారు
అంటే వాళ్ళకి ఎవరు రికమెండ్ చేశార
ఆ ఆ
వాళ్ళకి ఎవరు రికమెండ్ చేసారు సీనియర్స
ఏం ఆ సీనియర్స్ ఆ ఆమె ఎవరు మేఘన వాళ్ళంతా
మేఘన వల్ల
తీసుక చీ పెడతాయిందరా హలో
మేఘనా వాాలా
ఆ మేఘనా వాళ్లే సీనియర్ రా ఆమె తెల్ల ఉండదు చుడు స్పెట్స్ పెట్టుకొని
ఓ రాజంపేట రాజం పెటనా ఆమెది
ఏమో మరి హైలి అల్ ఇద్ర
హ్మ్ మ్మ్
హ్మ్ ఇంకా ఆమె ఇంకా వేరే ఎవరో ఉన్నారు ఆ సభ్యకి గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళంతా హ్మ్ ఆ పిల్ల హాస్పిటల్ సైడ్ ఆ హాస్పిటల్ సైడ్ ఎళ్తాంటే మళర్ సైడు ఆ ఏందో చెప్పారంట ఈ టైమ్ లో మాకు ఒరేయ్ నా వాయిస్ నాకే వినిపిస్తుంది అటు పోరా అటు పో వంశీ వాళ్ళకి వేకెన్సీ ఉన్న టైమ్ లో ఆ పిల్లకి చెప్తారంట అందుకు ఆ పిల్ల వెయిట్ చేస్తాంది. సబ్యా
హాస్పిటల్ కా
హైదరాబాద్ లోనే చూడు మనకి ఏం చెప్పక్ ఉన్నవాళ్ళ అప్పుడె అన్నీ కొట్టినారు మాట్లాడితే తప్ప మనక్ చెప్ చెప్పట్లేదాళ్ళు
మాట్లాడినా కానీ చెప్పరెమో మాకైతే
జస్ట్ ఊరికె ఇన్ ఇంట్రొడక్షన్ ఇస్తారాన్మాట ఇటింట అనుకున్నాం. ఇటింట వత్తది అనేసి కానీ లోప లోపల ప్లానింగ్ ఇంగ అందరూ యెసుకునేది యెసుకుంటున్నారు. ఎవరు ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నర్రా నేను అదే చెప్తున్నా ఆశాకి ఆశా మంజులకి చెప్తే ఫైవు వాడెనక పడతాది సుదర్శనయిన కూడా కోర్స్ అయిన తీసుకోట్లేరంటే ఎక్కడైనా ఏదన్నా అంటే అట్లీస్ట్ కోర్స్ లేకపోయినా వాళ్ళు పివి క్లినికల్స్ సైడ్ వస్తన్నారా, వాళ్ళు అట్లీస్ట్ యాప్ లో ఉన్నా లేదంటే యూట్యూబ్ లో ఉన్న దేంట్లో నేర్చుకుంటే అట్లీస్ట్ సర్టిఫికెట్ లేకపోయినా స్కిల్స్ అన్న ఉంటాయి కదా ఆ అది జైమంటే తెయట్లే ఆ ఎ సేపు మంజుల స్కిల్స్ లేకుండా అప్పుడే అప్లై చేస్తాండి జాబ్ కి అప్పుడే చేస్తాంది ఆశ కూడా చేస్తాంది మాకు రావట్లేదంటారు ఎట్ంటాయి అందులో పెట్టాల్సినోడిసి పెడితే కదరా షార్ట్ లిస్ట్ అయ్యేది.
వాళ్ళు తీసుకునే ఎందుకు మళ్ళా ఇంత మందిపెడ్ ఉంటరు
ఆ అప్లైచె చేసేదానికన్నా ఫస్ట్ టైమ్ పెట్టాలి మంచిది.
పెడతాదిలే ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు నేర్చుకొని అన్ని పెడతాదిలే అన్నా అంటే నోములు ఇప్పుడు నేన్ తీసుకుంటాను కదా మంజులా
ఏమో తెలిదురా వాళ్ళ అదే టి సి ఎస్ లో తీసుకె అయిపోయిందిరా ట్వీల్వ్ మినిట్స్
కట్టవుల నాదే ఏం చేసినప్పుడు